బాణవది ఏం చేస్తున్నావ్
ఏం చేయలే ఇప్పుడైతే తోసి తిందాం అని పోయినానా బేటికి దోశ అయితే చెత్తలాగ ఉంది
ఏ అంత భైకరంగా ఉందా
ఇప్పుడు మనము ఎగ్ దోశ అంటే ఎలా వేస్తాము దోశ వేసిన తర్వాత ఎగ్ వేస్తాము ఓకే ఆ తర్వాత గంటెతో అంటాం కదా
హలో
హలో ఆ తర్వాత గెంటతో అంటాం కదా ఆ గుడ్డుని ఇట్లా ఇట్లా ఇట్లా
ఉమ్
ఇడ ఐతే నావ ఎ గుడ్డేసి చేత్తా మొత్తం చేస్తానరు
ఆ
దవసి తినబు మల్లి కారం మన సైడు ఉల్లి ఉపాయ కారం వేస్తారు కదా ఇడ ఉత్త కారం పొడి మొత్తం మొత్తం చలినారు
ఆ
అయ్యా దేవుడాంగ్ తిన్న తిన్న అంత దూరం పోయినా అంగ తినక కొంకంటే ఎట్లా తినేసచ్చ
ఆ ఏం చేస్తాన్నా నేను ఏ తనలే ఇప్పుడు లేటుగా లేసే ఉప్మా అంటాం కద తినల మధ్యాహ్నం వాళ్ళు నిన్న ముస్లిమ్స్ కదా నిన్న సాటర్డే తినరని ఈ రోజు చేపిస్తున్నారు బిర్యానీ ఏదో స్వీట్
మాహా అది నేను ఈ రోజ అయితే అసలు త్రీ థర్టీకి లేసిన దోమలన్నీ దోమలన్నీ కుడుతున్నాయి నాకు నిద్ద్ర రావట్లా దోమలు ఒకవళ్ళ కుడతనయి సంపక తింటాన్నాయి నన్ను అసలూ ఆ టైమ్ లో లేసి ఇంక నాకు అసలు అర్థం కావడంలా మ్ లేసిన తర్వాత బాగా సెల్లు చూసినా సెల్లు చూసి ఇంగ బ్రష్ చేస్నా సెల్లూసి ఒక గంట సేపు పడుకున్న నాలుగున్నరక్ ఓ ఐ ఐదు కి అట్ల బ్రష్ అ బ్రష్ చేసి నెక్స్ట్ నానిద్దరాలె రీల్స్ చూసునా నిద్ర రాలె యూట్యూబ్ యూట్యూబ్ లో రీల్స్ సూతున్నా నిద్దర్రాలె ఈగల్ కరుసానేే రగ్గు బాగా కప్పుకున్న అయినా కరుస్తున్నాయ్ ఒక ఫేసుక్ గరుస్తున్నాయి చేతికి గరుస్తున్నాయి్ కాళ్ళకు గరుస్తున్నాయి అసలు నిద్దరాలే న తెలిసినా కంటే ఎక్కడి దగ్గరకి పోయి కూర్చుని ఇంక ఒకవళ్ళు ఆకలి భయంకరమైన ఆకలి ఇక ఏం చేలా రాంగట్టి ఆ అందరం కొనక్కొచ్చుకుంటే ఓకే ఒకరికి కొనక్కొచ్చుకొని ఒకరు కొనక్కొచ్చు ఫ్యాన్ స్లోగా తిరుగుతాంది
అందరు ఏం ఉంది అది నీ కర్పు నీ దగ్గర పెట్టుకోని కార్ దగ్గర అది ఒక ఫార్టీ రూపీస్ ఉంటుంది జట్టుకు
హా అదే తీసుకుంట్ తీసుకుంటా తీసుకుంటా
ఆ అద్ తీసుకొ మేము కూడా అదె రూమ్ లో వాడుకునే అప్పగా కాసేపు
అబ్బా అంగ నల్లకారంల బ్రెష్ చేసిన బ్రష్ చేెస్తే ఆకలి పొద్దు పొద్దున్నె ఏమన్న తి అంట్టే ఇకా కడుపులో ఇం తిపోతా అంత పద్దిన్నె షాంసైన ఏడుంటాయి సిక్స్
అంటె మీరు ఎప్పుడైనా వెళ్ళొచ్చు రావచ్చా వాళ్ళ పర్మిషన్ ఇస్త్
ఆ వాళ్ళ పర్మిషన్ అంటె సైన్ పెడతాం ఫై థర్టీ ఈవినింగ్ ఎంతసేపు అయినా తిరిగి రావచ్చ్ మార్నింగ్ వోయి ఈవినింగ్ ఫైవ్ థర్టీ ఎక్కడికైనా వెల్లి రావచ్చు యూనింగ్ ఫైత కల్లా ఒచ్చేయాలా
ఆహా
అసలు అబ్బా భలే అసలు భయంకరమైన ఆకలి సరే అని తిన్నా తినిన తర్వాత అ ఇం పైకి ఇంకా సెవెన్ కంటా టిఫిన్ ఎప్పుడు టిఫిన్ పెట్ అద అని అడిగినా సెవెన్ కి అన్నారు అని పోయినా పోయి చూస్తే టీ తాగిన అదేంది పాస్తా పాస్తా ఇప్పుడు పాస్తా కాకుండా చిన్న చిన్న చిన్న స్ప్రింగ్ లాగా వచ్చింట జుడు
ఆ
అది పెట్టినారు అబ్బా అది తొక్కలా ఉంది అంత పెద్ద ఏం పెడతారో నాకైతే ఏం నచ్చలేదు దాన్ని ఫ్రై చేసుకొని తింటే బాగుంటది వే
ఏమి తిన్నారు అర్థం అవ్వాలే పాస్తా నా
పాస్తా కాగానే చిన్న స్ప్రింగిలాగా వచ్చి దని పేరు ఏం పేరు తెలిలే అట్లనే మ్యాగీ కూడా చిన్నగా స్ప్రింగ్ లాగా వస్తుంది చూడు
ఆ
ఇ పాస్తా నే అని అనుకో పాస్తా అద్యా ఇంకేం బాలలేదు అంత పొద్దునే పోయిన ఫస్ట్ నేనే బోని ఓపెన్ చేసింది కూడా
తినడానికే ఏదానికి అంటే తాగదే
తిన తినేది టిఫిన్
టిఫెన్ దోస ఎన్న
దోస నేను ఇప్పుడు తినేసి వచ్చింది దోశ బయట ఇక్కడ పెట్టింది పాస్తా ఆ బయట తినింది పాస్తా అబ్బ ఏం బలేదు ఒక్కలాగా ఉంది అసలు అది అంత పద్దన్న పోయిన వేడిగానే లేదు
ఆ హీహే
నను ఫిజీ లేెట బతుకుతున్నావా తల్ అసలు బ్రతకలేను ఈ హాస్టల్ లోని బ్రతకంతా హాస్టల్ హాస్టల్ హాస్టల్ అయిపోతుంది నిజంగా తల్లి నిన్నదిస్తుంటే నాటుండ ఇం నేను చెస్తతే ఇంక ఎట్లుంటనో
ఆ హా
అంటనే ఇంగ ఇంట్తుంది
ఏ చేసేది అమ్మా భయం వేస్తాంది బతుకుతామో లేద అనిపిస్తాంది ఇంటివలోపు
ఇ నడిచినాం తెలుసా టిఫిన్ షాప్ కోసం మీ అక్క
ఎ ఎన్ని
ఒక కిమటర్ నరిచిన ఇందాక
దగ్గరలో లేదా
దగ్గరలో ఉన్నింటే వీళ్లు వో యమ్మ అక్కడికి విలుసుకొని పోయినారు అక్కడ జూతే యాడ టెన్ మినిట్స్ అన్నారు నాకు ఫస్ట్ పొద్దు పొద్దునే బోనీ నెన్ జేసిన అనుకో అబ్బే అస్సలే నాక్ ఆ నచ్చదు ఫుడ్ అట్లా బోనీ జెసి ఫుడ్ తిన్ అందరు టేస్ట్ చేసిన తర్వాత చేస్తే బాగుంటుది ఫస్ట్ ఫస్ట్ మనకంటే బాగా అనిపియ్యదు
అందుకు వో ఆ ఆ దూరం పోయిన అే
ఆ టెన్ మినిట్స్ ఆ ఆహా దూరంలో టెన్ మినిట్స్ వెయిట్ చేయమన్నారు దగ్గర్లో వీళ్ళెందుకో పోలే ద దగ్గర మళ్ళీ ఇప్పు లాస్ట్ క దగ్గరనే తినేసి వచ్చినాం
అ
పావేష్నాడు దోస గుడ్డు గంటతో అనచ్చు సర సర సర సర్ సర్ దిప్పినాడు తిప్పిన తర్వాత మళ్ళీ దాంధి కారం పొడి సుత్తు చేసినారు బా మన సైడే వేలు బాగుంటది అని
ఏ అదైను బాళ నుంది కారం బయకోకుండా అది పొడి వెల్ళాడా
కారు మన సైడ్ ఎరగడ కని మత్తారు కదా ఏడు సారి మత కారుదే పొగలు లేపుకోరని
హే హే
త కరమే సళ్ళిన ఇటీ ఇటా
మా వాళ్ళు ఇక్కడ కూడా అయ్య అది ఎరగడ్డ కారమే అది ఎ
ఆ ఆ అట్లా ఇడ వెేయిలేడా ఆడ ఈడ వెేయిలే అసలు మన సైడ్ దోశ అంట బొంబాయి చట్నీ కూడాేస్తారు కదా ముంబై చట్నీ ఏం లేద్ తెల్ల చట్నీ ఎర్ర చట్నీ
ఆ
క్రిస్పీగా మనసే ఎంత క్రిస్పీగా ఉంటది ఇది అయితే క్రిస్పీగా లేదు మెత్తగుంది
ఇంకేమది చెప్పాలా ఏ బయటికి ఎక్కడికి ప్లాన్స్ లేవు ఈ రోజు ఉంద డ్యూటీ
ఆ ఆఫ్టర్నూన్ వెళ్ళాలి ఈ రోజు
ఆ సండే కదా
నిన్న హాలిడే కదా మాకు
అని
ఆ ఈరోజు
అ అయ్యో
ఈ రోజు ఉంటది
ఎందుకు రా ఇది ఇంత కష్టపడిపోతున్నావ్ అప్పుడే
అలగాయామం అట్లుంది ఏం చేస్తావు కష్టపడాలా తప్పదు ఇక్కన్నే మాకు పిఎఫ్ ఇవిడ కట్ అయితే తెలుసా వన్ ఇయర్ ఇక్కడే చేస్తే ముప్పై వేలు ఎంత ఇస్తారు
ఆ
మ్ రాాల మనం వన్ ఇయర్ ఉంటాం ఈ ఈసారి ఈ మంత్ కంటిన్యూగనే ఎంత వరకు శాలరీ చూడాలా
టూ త్రీ మంత్స్ కి పెరుగుతందన్నారా డబ్బులు
ఆ ఇక్కడ పెరగదు
మ్
పిఎఫ్ వస్తా ఉంటది ఇది అప్డేట వర్షన్ కాదు పెరిగేద్ గా దిది ఎంతుంటే అంతనే ఇంకా అంటే పెరిగేది కాదు అంటే నిజంచే ఇప్పుడు నేను వర్కు చేస్తున్నాను నా బీ బీటెక్ అట్లాయ్ పెద్దనుకో ఎంఎస్ ఓ హెచ్ఆర్ అట్లా ఆన్ ఇలా హైపోస్ట్ కొట్టటప్పుడు ఆ ఎయిటిన్ థౌసండ్ ట్వంటీ థౌసండ్ రెండు ట్వంటీఫైవ్ థౌసండ్ అట్లా పెరుగుతా ఉంటది డబుల్ డిగ్రీ ఉన్నా అనుకో ఇప్పుడు ఇప్పుడు బీటెక్ జెసి మళ్ళీ ఎంటెక్ జెసినా అనుకో వాళ్ళు హెచ్ఆర్ అయితే ట్వంటీ ఫైవ్ థౌసండ్ అట్లా వస్థాయి వాళ్ళకి
హ హ ఇప్పుడు నీదె అయిపోతుంది కదా బిటెక్
అయిపోయినా కాని ని నే యాడికి ఇక్కడికి వచ్చేదియ్ నేన్ రాన్నిన్ ఎక్కడికి
సైడ్ రావాలి ఇది కంపెనీ వేస్ట్
అవును
నువ్వు సాఫ్ట్వేర్ సైడు బ
అదే సాఫ్ట్వేర్ సైడ్ గాని హార్డ్వేర్ సైడ్ గాని గవర్నమెంట్ కాదు ఈ మూడు ఇంగా
మ్ సాఫ్ట్ వైరే ఎక్కువ దాని సైడ్ పోయ్యేదె బెట్రూ
మ్ రేపు నుంచి ఎగ్జామ్సా మీకు
మ్ ఏయం మాది ఆ అది
తిన్నావా
లేదు తిన్నావా ఆహా నీ టిఫిన్ షాప్ ఉందేమో అనుకుంటే, ఈడ టిఫిన్ షాప్ కూడా లేదు.
నీ ఆ రోజు ఇరవై రూపాయల దోస టెన్ రుపీస్ అమ్మి షాప్ పక్కన హాస్టల్ పక్కన టెన్ నా ట్వంటీ నా ఫుడ్డు బాగుంటది. దోస అస్సలు భలే ఉంటది తెలుసు. ఆ అట్లా అట్లా షాప్ ఏం తినిపిస్తాను. నాకు పెద్ద పెద్ద రెస్టారెంట్లో కంటే దానికంటే
నిజగానే వాళ్ళు బొండాలు, వడలు కూడా సూపర్ గా చేస్తారు టేస్ట్ బాగుంటుంది.
ఆ ఈవినింగ్ స్నాక్స్ నిను కొది తిన్నాను కదా. నాకు కూడా తెలుసా అసలు ఆయిల్ ఫుడ్ తింటా అంటే అసలు ఫేస్ కతే పొంగనాలు పొంగినట్టు వంగుతినాయు
రేపు నుంచి ఎగ్జామ్స్ ఇంగా.
అవును చదవాలి సాయంత్రం నుంచి.
సెమ్మా రేపు నుంచి
లేదు. మావులే ఇంటర్నల్ పెట్టు
ఆ ఇంటర్నల్ అయితే ఏం కాదు. లే సెమ్ము ఎప్పుడు నుంచి
సెమ్ము ఈ మంత్ లాస్ట్ నుంచి.
ఆహా ఉందిలే టైం మంది ఇందులే అంటే వన్ వీక్ ఉంటది. అంతే వన్ వీక్ కూడా ఎడుంటది.
అదే చదవాలి ఇ వన్ వీక్ ఉంటాదిలే అది వన్ వీక్ అంటే ఇంకా ప్రాజెక్ట్ సడ్మిషన్ కు మామూలుగా వైవాకు ఎక్షన వైవాక్
ఆ కాదు ను నువ్వు అవి తీసుకున్నావు కదా ప్లాజసు బా ఆ
ఏం ప్లాజర్స్
ప్లాజా తీసుకోలే
లేదు
తీసుకోలేదా ప్లాజో బ్లాక్ కలర్వి అందుక ఆ రోజు నువ్వు మీ ఫ్రెండ్ డాన్స్ చెసినారు చూడు
అది నాదిగాది వేరే పాప ఇప్పించుకోన్న వేరే అక్క సీనియర్ తీసుకున్నా డాన్స్ వరకు
ఆ ఏమో తీసుకోవాలనుకో కుంటున్నా అది
తీస్కో ఏ గపు మాముూలు మీషోల్ మొత్త ఉన్నాయి పేడ్
అవి బాగు ఉండవు పతలా ఉండేటివి వద్దు అంటే మందంగా ఉండి
ఏయా ఆటంటివే మీషోలోంచి చూసి పెడతా చూ చూడు బాగున్నాయి నేను మొన్న రెండు మా అక్కకి పెట్టినాను కంబో పెట్టమని ఆర్డర్
ఆ
పెడతాను అనింది
ఆహా హ్మ్
పెడతానులే అనింది సర్లే పెట్ చెప్పతే
ఆ అసలు ఈ రోజు ఎందుకో వళ్ళంత కంపరంగ నాకు స్నానం చేయక
ఆ సరేలే అది మరి ఇంకేం మళ్ళా చేే పస్
ఆ బాయ్ ఆ బాయ్ బాయ్ ఆ బాయ్